హ
వినిపిస్తుందా నా వాయిస్ విని కట్ అయింది ఫస్ట్
ఆ
కట్ అయింది ఫస్ట్ వాయిస్ అండి
అవునా
అమ్మో ఫుల్ కోతులు వచ్చినాయిరా వెళ్ళిపోతుంది నేను సాయంత్రం ఆ ఎప్పుడు ఉంటయి మా ఇంటి సైడ్ అయితే ఇట్టా ఏమంటారు నేను సాయంత్రం వచ్చి ఇట్లా కూచున్నా మంచిగా డోర్ తీస్తుంది మెష్ డోర్ తీస్తుంది నేను ఏం చేస్తుంన్నదా అట్లే సడన్ తూర్పు దిక్కున కూర్చొని ఇట్లా ఇట్లా సాంగ్ వస్తుంది సాయంత్రం చూడ కాకపోతే అంతే ఎవరం ఇట్లా లేకపోతే హాల్ ఇట్లా లేకపోతే కథం ఇక డోర్ తీసుకొని వస్తనే ఉన్నాయి మొన్న ఏంటిది నానికి బట్టి రోజు వచ్చింది మమ్మీ సైడ్ ను లోపల అనుకుంది మీరు లోపల వచ్చేసింది ఆ లోపల పోయి దానికి ఏం దొరకలేదు ఇక మళ్ళా ఆ దానికి ఏం దొరకలేదు ఆ సరే బయటికి వచ్చేసింది నేనైతే అన్ని ఇసురిగొట్డుడు పెన్నులు బుక్కులు అన్ని అది వెళ్తలేద ఏం లేదు కిచెన్ అది ఇంకా ఇంకా ఇంక ఇద్దరినీ తీసుకొని వస్తు ఉంది చిన్న చిన్న పిల్లల్ని ఫుల్లు కోతులు ఉన్నాయి మళ్ళా కాలేజ్ నుంచి వెళ్ళి వస్తున్నా నేను సాయంత్రం కాలేజ్ సాయంత్రం వస్తుంటే దానికి అంత చేతులను అయింది దానికి ఏమో అయింది బాడీకి మొత్తం రక్తం వస్తుంది అంతే ఇట్లా అయితే ఇంటి ఇంటి మీదనే కూర్స్తుంది తాళం తీయాలని ఇట్లా డోర్ ఇట్లా మీది కొంచెం రాయిసిద్దు కొట్టినట్టు వేసినా అంతక నేను దాన్ని కొట్టను కూడా కొట్టలేదు అమ్మ వదిలింది కదా మిగత కోతులన్న వచ్చేసినాయి ఒక తాత దగ్గర పోయి నిలుచున్నా ఏం చేయాల అంత భయమే అయింది ఆ తాత వచ్చి ఎలగొట్టి మళ్ళా నన్ను ఇంటి వరకి తోలి వేయండు ఫుల్ భయమైంది
మనం మేము కూడా అక్కడ షాప్ కు పోయినాం మీక అక్కడ కోతుల బాధ అయితే నాకు కుక్కల బాద
అమ్మో ఏ ఆ కుక్కలు ఇంకా ఫుల్లుంటాయి ఆడ
కు కు ఎక్కషాప్ పో బిస్కెట్ ఏదో తె చ్చుకోవడానికి సాయంత్రం నైట్
ఉమ్ హ్మ్మ్
అయితే ఒక మా నాతో పాటు ఒక స్వాతి ఏం చేసేది అందు కుక్కలు మేము తీసుకుంటున్న చూసినాయని బిస్కెట్ ప్యాకెట్ కూడా వేసింది
హ్మ్మ్
అది బిస్కెట్ తినకుండా మమ్మల్ని మా ఫేస్ చూసుకుంటా కూర్చుంటడి అ అసలు ఒక ఐదు వలు వచ్చినాయి ఒక్కటి కి
ఉంద హే ఫుల్ ఉంటాయి అసలుకి అగో పైన ఏమి చేస్తున్నాయో మా ట్యాంక్ పైనా పిక్తుంది రోజు రోజు దాడి పెడుతుంది కాదు రోజు మేము మోటర్ వేయ్యాలంటే అదొ ఒక బాధ అవి పీకినాయా ఉంచినాయా అని చూడ్డానికి మా ఫుల్లు అన్నీ ఇంటి మీదే ఉంటాయి
సీ
ఎంత ఎలుగొట్టినా మోము మళ్ళీ పోయినట్టే పోతే వస్తే ఇంట్లో మా అందారం చెట్టు పూఫ అయితే అస్సలు పూయని ఇస్తలేదు అది మంచి ఉంది మంచి కలర్ ఉంది ఇట్లా ఆరెంజ్ కలరు అది ఇట్లా మొగ్గ వస్తుంది సేపు మూస్తదరా బాబు అన్నగానే ఇది పీకేస్తుంది ఇక వస్తుంది తింటున్నా ఆ మొగలన్నీ తింటున్నాయి పడేస్తుంది అందుకదా గా మంచిగా ఆ చెట్టునే పెరుగనిస్తలేరు అది ఒక ప్లేస్ నుంచి అది ఇంకో ప్లేస్ క షిఫ్ట్ జేసి నమో అయినా గానీ ఆ కొమ్మ మొగ్గలు దొర్కనిస్తలే ఎట్ల పోతయో ఏమో ఇవన్నీ మా ఇంటి దగ్గర అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కలెక్ట్ చేసిండు తెలుసా పోతునని తీసుకోపోవడానికి
అేష్
ఆ
ఇక్కడ కూడాయి
అలా అదే అయినా గానీ పోతలేవు ఇ అందుకే బయటకి పోం సాయంత్రం అయితే బట్టలు ఏమన్నా ఉంటే మధ్యాహ్నం మే తీయాలి ఇక అ సేమ్ ఎప్పటి నుంచి మీకు
మాకు మే మే నుంచ్ ఏప్రిల్ సెకండ్ నుంచి
ఏప్రిల్ సెకండ్ నుంచి సేమ్ హా మిడ్ కాదా
ఐపోతది అప్పటికి
అవునా నీ పని బెటర్ ఉందిద మాకు ఫస్ట్ నుంచి సెమ్ అయితే సిక్స్టీన్ తో ఫిఫ్టీన్ తో నుంచి వెళ్లి చ్చీ ఫస్ట్ నుంచి మిడ్ టూ అయితే సిక్స్టీన్ తో ఎప్పటి నుంచెల్లో సెమ్ స్టార్ట్ అయితదట ఇగా మే ఏప్రిల్
నా గుర్తుకు లేక కోవాలి గడాల
ఆహ ఇగా మే ఫస్ట్ వరక అన్నా అయిపోతదో లేదో
ఎప్పుడూ
ఏ ఏమయితదో
అ కోర్త గ
ఏమో ఏమయిపోతుంది అయిపోవాలి అప్పటి వరకి ఏమి ఇగ మళ్ళ మే వచ్చందంటే ఫుల్ం ఎండల కొడుతాయి ఈ ఎండల ఏం పో పాడు
హాలిడేస్ ఎన్ని సార్లు ఎన్ని రోజులు ఈచిండ్లు అక్క
ఏమో ఏ ఏ పోయినా ఇచ్చినారు ఒక వన్ వీక్ ఏమో వన్ వీక్ టూ వీక్స్ ఏమో ఇచ్చినారు ఇప్పుడు ఇప్పుడు వన్ మంత్ అంటుారు మరి అది అన్ స్టాప్ ఇంటర్న్షిప్ ఉంది చూడు ఆ అది మొన్న రౌండ్ వన్ అసెస్మెంట్ రాస్తే షార్ట్ లిస్ట్ అయ్యింది ఇగా ఏమంటారు ఇంకో రౌండ్ టు ఉంది మళ్ళ దాని తర్వాత కి ఇంటర్వ్యూ అట ఆ వీకెండిండ్ ఇంటన్స్టిప్ కూడా మరి ఎప్పుడు అయిపోతాదో మళ్ళీ ఇది ఎప్పుడు అయితాదో తెలియదు ఏమి చేస్తున్నారు
బబ వర్షి ఆశయం న నృప
ఆ ఆ హ
అందరికి ఎగ్జామ్స్ టైం కదా ఇప్పుడు
మీ రివ్యూస్ అయిపోయి
అన్న ఇయిపోనే ఫైనల్ బి అయితేని అమ్మననే ఫ్రైడే
కే
మీకు అయిపోద ఇంకా
ఇరోజు ఐపోయింది
నా కూడ ఐపోయింది మొన్ననే అయిపోయినాయి ఫైనల్ రివ్యూ అయిపోయింది రేపు పేపర్ పబ్లిష్ అయింది సబ్మిట్ మరి ఇప్పుడు మళ్ళా ప్రెంట్ తీపియాలి అవన్నీ ఎం చేస్తున్నావ్ మరి
ఎన్ని రాయాలి
ఫోర్ ల్యాక్స్ ఆ మీకు
ఏట
టూ టూయేన
వే ఉంటాయా
ఆ మకీ త్రి
ఇడిపి ఆగుంటా ఇడిపి అతే అద
ఇకా
ఇక అంటే అదే ఏదో ఒక ప్రాజెక్ట్ చెయాలి సెమిస్టర్ ఒకటి
ఆహా మాకు త్రీ ల్యాబ్స్ మాకు ఏ ఏ సమిస్తు అయినా త్రీ ల్యాబ్స్ ఓ నెక్స్ట్ ఇయర్ ఒక్కొక్క ల్యాబ్ అంట
ఒకటే ఉంటది ఒకటే ఉంటది లాస్ట్ సెమిస్టర్ ఉండది ఇక
ఆ హేముండదా బోర్డు ల
ఫోటులోనే త్రీ సబ్జెక్ట్సే ఉంటాయి
ఆ ఫోర్ వన్ లో కూడ త్రీ అన అంత
ల్యాబ్స్ ఉండవ్ ఇక సబ్జెక్ట్స్ అ
చూడు త్రీ
అఓ
కొందరికి మిడ్ టు అయిపోయింది చె మయి ఇదంతా సమ్మ అవుతుంది ఏప్రిల్ టెన్ో లెవెన్ వరకు కూడా సమ్ అయిపోతుందట అంత జయన్వి.
కొందర్ ఇప్పుడే స్టార్ట్ అయితుంది సెమ్ము
ఊ అదే. మనకె లె మా కైతే ఇంకా ల్యాగ్ లే ఎప్పుడు లేట్ మళ్ళా ఎగ్జామ్స్ కి గూడా టూ త్రీ డేస్ గ్యాప్, టూ త్రీ. త్రీ డేస్ గ్యాప్ ఈ ఒకటి ఈ రోజుంటే, ఒకటి వారం రోజుల్ తర్వాత ఉండది. అట్లనైనా బెట్టర్లే మల్లా చదవడానికి.
సరేతీయా మరి.
ఆ సరే.